హలో
అక్క
ఏం చేత్తనావ్ రా హలో హలో రుస్తా రుస్తా హలో రుషిత ఏం చేస్తున్నావ్ ఏం జేస్తున్నావ్.
అక్క తోటి మాట్లాడుతున్నా
అక్కతోటి మాట్లాడుతున్నావు కానీ ఇగ అన్నం కూర ఏది లేదు నువ్ చేసేదిలేదా లే సేయ్యల్ల
నాది అయ్యింది నేం జేసి
ఏం కూర
టమాటా చారు బెండకాయ ఫ్రై
ఆ కామర్స్ చారు బెండకాయి ఫ్రె ఆ
హు
తో బం పోచ్చుగా
వంపిస్తా
ఎప్పుడోస్తున్నావ్ నువ్వు
సోమవారం
ఏ సోమవారం ఇయ్యాలనేగా
మళ్లీ స్ సోమారం ఒత్త
ఆ ఎల్లు కాల్ చెయ్యవా ఇగ
ఎందుకు
ఇగ్ ఎందుకమ్మ మళ్ళా మంచిగ పైకి పొయ్యే దానికి
పోతాం పోతాం నేను వచ్చినంక
నువ్వొస్తే ఇల్లు ఖాళి చేస్తే మంచిగా ఇంత పాయసమో పులగమో ఏదో ఒకటి తినాలి ఆ ఓ సి ఓ సీర పెట్నా ఏమీకాదు డౌట్ ఏం లేదు కావ ర తెచ్చన జాకెట్ నేనే కుట్టించుకుంటలే మామూలు చీర చాలు జాకెట్ నేనే కుట్టించ కుంట్లె
సరే
ఆ
అయిందా పొద్దున వంట
బియ్యం కడిగి ఆడ పెట్టిన కూర చెయ్యాలె పైనా వాళ్ళ గుడుస ఆడికిపోతా అంటే చెయ్యాలెంబటె
ఇంక రాలేదంట కద ప్రవీణన్న
మళ్ళా హాస్పట్లా పోవాలి ఇప్పుడు ఏ హాస్పట్లకు మార్నింగ్ పటలకీ దారి
హ్మ
ఇంకరా చదువుతున్నవ బాగా
హ్మ చదవాలిగ పరీక్షలు దగ్గరబడ్డయ్
ఎగ్జామ్
అదీ ఇరవైయో తారీఖు ఉంది ఈ లోపు ఇంటికి వచ్చి మళ్ళ వస్త
ఆహా ఇరవైతారీఖంటే చాన రోజలు ఉంది ఇరవై రోజులు ఉన్నయి
హ ఆ పద రోజలు
పది రోజులు ఉంటావా?
హ
అగా డెలివర్ అయింద కొందుకు
ఆ ఇరవయో తారీఖు లోపు అయితే ఏం లేదు లేదంటే ఇక మళ్ళా
ఓ ఇరవై త ఇరవై తారీదాకుంట అ్ర నెలలు నింపోతది
ఇరవై ఏడో ఏమనింది
ర స్న్ చిగా అట్లా ఉండదు పోయిన సారే ఉండదా విసారి ఇంకా తక్కువ రోజులువండి వచ్చేవా పైచి వారం పైచివాారంగా అదచ్చ వారంగా కలైతే
ఆ వచ్చే వారి పోలేప అయితే ఇక అయ్యే టైం ఇే నేను అందుకుంట ఉంటాలే బ గుడ్డిగాన్ని పట్టుకుంటాంది టెన్షన్ పడకిగా
నాతోటిగా ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోతే ఒకటే ఉక్క లై తుండు
అదే చూసినాక నేను మనం స్కానింగ్ వచ్చినప్పుడు పరుగులే బరిగిలు
అ బయిట స్కనింగ్కాడ అదింటదిగానీళ్ళది ఆ పడ్డది కింద సకళ ఢోలే స
ఆగింద
పల పలకాయ కింద ఇట్లా పన్కోంది ఒకేసారి ఎప్పుడు పడ్డ త్వకాత లేవు స్తుది కలకాగి దెబ్బ కలకని అది
చల్వాడేలే
ఆ తలకాయ దెబతలకాయ లేదు అకా
తగ్గింద
నడువ న పలు ఒక్క అవేవాళ మొత్తం ఎన్న అన్ని తులన్నాయి
ఇయా
హ చెప్పుకుంటే వెనికేమో చెప్పుకున్నా తీర్చటో లేరు ఆస్తుతో లేరు పాపమంటూ లేరు
నేను ఉన్నాగా పెద్దమ్మా చెప్పు ఏముందో నీక ఏమున్నా నాకు ఫోన్ చేసి చెప్పు
ఉ అక్క భాషితమే చో అడే అన్న ఏంజా అన్నయ లేగా ఆయన ఎంజాయ్ ఆయన నాకు పరిస్థితులుంది నా పరిస్థితులుంది ప నాన్నకి పొద్దున్న అయితే ఎండక ఒక్కడ పోతుంది తే పద పచ్చతే ఫసలు వచ్చ కట్టన
ఉమ్మ్
ఉమ్
మ్మ్ హాస్పిటల్లో చూయించుకోమళ్ళ ఒకసారి అట్లే ఉంటే ఎట్లా
చూస్తా ఇంకా నాలుగు రోజుల్ చూసి
మ్మ్ నాలుగు రోజులు ఏందమ్మా మళ్ళీ ఎక్కువైందాక చేసుకుంటవా, తక్కువ మాము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చూయించుకొని వాడి మందులు వాడితే అయిపోద్ది. షుగర్ డ్కు టాబ్లెట్ కూడా డోసేజ్ ఎక్కువ ఇచ్చిందంటగా
అదే
ఎవరిచ్చింది బక్క డాక్టరే నా
సారే
హ్మ్ అట్ల వాడొద్దు ఎఫెక్ట్ అయితది
అందుకనే షుగర్ క స్పెషల్ డాక్టర్ ఉంటారు ఆయన కాడ చూపిచుకుంటే మనకి. ఎంత ఉంది ఏంది దాని తగ్గట్టిస్తారు యాడ చూయించుకున ఈడ ఈడా చిన్న చిన్న హాస్పటల్లో జూయించుకొని వేస్ ట్
ఒకసారి ఆ షుగర్ స్పెషల్ బెస్ట్ డాక్టర్ కాడికే ఒకసారి పోయి చూయించుకొని ఆయన ఇచ్చిన డోసేజ్ ని బట్టే ఇంగ ప్రతిసారీ అయే మందులు అదే చీటీ చూయించుకొని తెచ్చుకో ఇంగ.
ఉమ్
ఊర్ కై ఇలక ఎవరు ఎవరి కాడిడితే వాళ్ళకి ఆడిపోతే వాళ్ళు డోసు ఒకళ్ళ ఎక్కువ ఇస్తారు ఒకళ్ళ తక్కువ ఇస్తారు ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే
నిన్న మొన్నా చేసిన టెస్ట్లు ఉన్నాయి తీసుకుపోవాలి
హ తీసుకోపో
హ
ంటే పెది నాడినే తీసుకొని పోయ ఎవరు రాకపోతే
ఆ ఫర వట్టారు పొద్దా చేసుకొ చేసుకో
మళ్ళా న కని ఉత మళ్ళ అనైతమ్ కళ్ళ తిరిగి బడతాడ
ఏ వాడాల
హ ఉ కబద్దమ్మా ఇప్పుడైతే మంచిన ఉన్నావుగా
ఆ మంచిన ఉ
క్కనీ నిన్న క నా షుగర్ పెరుగుతుంది తగ్గుతుందిరా నడులు న వస్తుినాయి అ
అక్క ఇంట్లో లో ఒకటే చూతుంది నావ్వాగా ఇంట్లో ఎవలూరు అన్నగా ఉంట్రే వత్తడు, తంతడు లేస్తాడు, కోడు గుడ్లు అమ్లెట్లు లేసుకుంటాడు, తింటడు మళ్ళా మూసుకుంటడు లేకుంటే బయటికి పోతడు. స అ సరే ఆ ఆ వచ్చిందంటే అ ఎన్నడుూ వారం వెళ్ళేది లేదు ఇంట్లో రూండ వలి ఉండ ఫోను మలరా చూండ వలి ఉండ ఫోను
పక్క పక్క నిల్లుల్గా ఈక ఉరుకులు పరుగుడ అయిదది అంత
పోలేదు పో వేవరి ఈ సారి అయితే అసలు పోయినాదబ్బా విలికి ఈ నాలుగు రోజుల నుంచి అయితే పోలే ఇంత ముందు పోయింది. అట్లయితే చెతుందిలే పని చెతనే ఉందిలే కానీ
ఉ చేస్తున్నాయ ఇగా
ఆ గీట్ల పనే కరా అయ్యో చూసుకోండి అట్ల
ఏముందమ్మళ్ళ బట్టలు ఉతికేది లేదు ఏది లేదు
అంట్లు ఇల్లు కూగుడే అంట్లు ఇల్లు ఇగూడు
అంతే
బాటల్ మారతే వేశాడు
అదే అన్న ఉతికేదిందా అల్లనే ఉతికితే అయ్యి ఉతికి జాడి చిత్ ఆరేసి తీసి ఇట్ పెట్టేదేమో.
అవు
వంట చేస్తుందా
వంట ఏది పూర్తి చేయనిలేని సగం ఉండంగానే నేను మళ్ల పోయి ఉంచి
చూడు చేయడం వస్తుందో రాదో మళ్ళా నువ్వే ఎప్పుడు నువ్వే చేసుకునుఉండే మళ్ళా నిశచేతగాన్నాడ మట
ఏమో ఇంట్లో పని నేనే తున్నా వళ్ళ మళ వంట నేనే చేస్తున్నామా నాతోటి ఇంత పని చేపిస్త రంట అడే ఫస్ట్ మీ పెదనా అని అంటాడు మీ అమ్మని ఒకసారి ముఫై రాకా జిరీకుమాన్నా
ఆ పైనా అంట నా జబ్బ ఉ పైదనాంత మాట్లాడ
అసలు ఎరుమే తెల్వదు
ఉ
మరి నేను చేసుకొచ్చిన మరి మీ నాయనమ నన్ను గుర్చబెట్టి మీ నాయన చేస్తుందేమో.
అయన ఏం వండలే అంటే నాకు చెప్పు
ఆహా ఆప్పుడే మమ్మ మమ్మలే చేతను బంతవానేది ఇప్పుడు నువ్ బ ఆ లేజ్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు
మరి మమ్మల్ని అంటారుగా ఇప్పటి నుంచే పనులు నేర్చుకో పనులు నేసుకని తిట్టి తిట్టి
మీ నాన్నకి మీ పెద నాన్న కి మీ పెద్దననానికి ఎట్ండదంటే నేను ఉక పని చేస్తూనే ఉండాలి. మళ్ళ నేను అన్నం తినకునే లేదు మళ్ళా ఆయనకి టైనికి అన్నం అందియాలి మంచిగా అన్నం కూర అందిస్తే తిని ఆరాముగా పండాలి అ అదే ఆయన అ నేను తిన్నా అ తినకున్న ఒకటె నేనైతే ఊకె పని చేయాలే ఇప్పుడు నీన్ కాద్
అసలే ఉండదులే అతే కాకపోతే ఆయన ఏం చెత్తడు చేయి, చేయి అంటాడ. హలో హలో పెద్దమా
హు హుమ్ వచ్చిండా పోయినాన
రాలే ఫోన్ చేసండి మరి ఏందో మరి ఎక్స్ట్రా పని ఏమో తలిగిందొ ఏమో అదే పోతనేే మా వస్తున్ డట్ నా హుమ్